హలో
హలో
నమస్కారం మేడం
నమస్కారం బాగున్నారా సార్ ఆ మేమ్ బాగున్నాం
అవునండి మేము కూడా చాలా బాగుంది అయిపోయిందా అండి నాస్టా లేదండి నేను ఇప్పుడే లేచానండీ ఇప్పుడు అవుతుంది నాక్ మాకు ఈడ ఓ తమ్ముందీ లేదండి లీవ్ పెట్టాను మా తమ్ముంది ఈ రోజు హల్దీ ఉంది
ఓకే
పందిరి ఉంది అండి అవున అండి ఇప్పుడే మా మమ్మీ వాళ్ళు వెళ్తున్నారు మేము కొంచెం ఫ్రెష్ అయి వెళ్తామ అండి తర్వాత
అవునా లోకల్లోనే
అవునండి లోకల్లో లోకల్లోనండి హల్దీ ప్రోగ్రాం
ఆ ఇంకేంది రిస్క్ లేకుండా జర్నీ చేయడం లేకుండా
అవునండి మన ఉన్న వేసుల బాటులో మన టూ వీలర్ తీసుకొని వెళచ్చు రావచ్చు అండి దగ్గరలోనే
ఇంకేంది టూ త్రీ డేస్ ఎంజాయ్
అవునండి త్రీ డే ఫోర్ డేస్ అండి ఓ ఈ రోజు హల్ది ఉంది రేపు ఇప్పు మ్యారేజ్ ఉంది ఒక రోజు గ్యాప్ ఉంది మళ్ళ దాని తర్వాత వలిమా ఉంది శబ్శాన
హు హామ్
అవునండి ఎలా ఉందండి మీ తర వెదర్ ఎలా ఉంది క్లైమేట్ ఎలా ఉంది
వెదర్ కొంచం అప్పుడు నిన్న కొంచం చినుకులు పడ్డాయి ఈ రోజు కూడా చల్లగానే ఉంది
అవునా అండి మా సైడ్ కూడా ఎట్లనే మబ్బు మబ్బీ ఉందండి
ఓ ఇప్పుడే కొంచం ఎండ వెళ్ళింది మా సైడ్
ఆహాహా వెదర్ అయితే చాలా కూల్ ఉంది కానీ పిల్లలకు మాత్రం మంచిగా చెప్పెట్టుకోవాలి వెదర్ ల ఇలాంటి వేదర్లానే హెల్త్ ఇష్యూస్ వస్తాయండి ఎందుకంటే అప్పుడే ఎండా అప్పుడే వర్షం వతే పిల్లల ఆరోగ్య స్థితి కొంచెం అటు ఇటు అయితది
మా పాపకి అయితే తొందరగా అటాక్ అయితది ఉం హాస్పిటల్కి వెళ్దాము టైఫాయిడ్ వెళ్ళింది
అవునా మరి ఎట్లా కోర్సు చేసుకుంటున్నారా ఇంజెక్షన్సా లేకుంటే టాబ్లేటసా మేడం
ఆ వన్ సిక్సటి ఉంది టాబ్లెట్స్ తో టాబ్లెట్స్ వాడతాం ఎప్పుడైనా
అవునా మేడం ఎక్కువ ఉంటే మార్నింగ్ ఈవెనింగ్ మార్నింగ్ ఈవెనింగ్ ఇంజెక్షన్స్ ఇస్తారు టైఫాయిడ్ కీ
అవును ఆమెకి తొందరగా ఎటాక్ అయితాది ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంది ఆ లేదండి ఆమెకి హెడేక్ బాగా అవుతుంది
ఇలా మీరు ప్రవేట్ హాస్పిటల్ వెళ్తారా గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్తారండి
ప్రైవేటే వెళ్తాం ఇక్కడ పిల్లల హాస్పిటల్ ఉంది కదా అఖిలేష్ అని మో అక్కడే చూపిస్తాం ఈ గవర్నమెంట్ తోటి మా పాపకి
కానీ బాగా మంది వెళ్తారు కదండి గవర్నమెంట్ రష్ ఇప్పుడు
కీ అయితే అయితది కొంతమందికి కాదు మేము వెళ్ళాము నిన్న వెళ్ళి వచ్చాము ఏం కూడా రిలీఫ్ లేదు
అవునా అండి అంటే ఫస్ట్ గవర్నమెంట్ కి వెళ్ళారు రిలీఫ్ లేకుండా మళ్ళీ ప్రైవేట్
అవును అక్కడ కొంచెం స్లో పని చేస్తాయి కదా గోవర్నమెంట్యి
ఆ
పెద్దవాళ్ళ కంటే ఏం గాదు చిన్న పిల్లలకి కొంచెం
అవునండి చిన్నపిల్లలు బయట చూపిచ్చుకోవాలండి
మేము టెస్ట్ బయట చేయిపించి మెడికల్ నుంచి టాబ్లెట్స్ వాడదాం
అవునా అండి మరి మంచిగా ఇస్తారా అట్లా టాబ్లెట్లు మరి
ఆ బాగానే వస్తాయి త్రీ డేస్ లో తగ్గిపోతాది
అవునండి
మాకు తెలిసిన మెడికల్ ఉంది
అవునా
ఉమ్
ఏం చేస్తారు ఏం తిన్నారండి బ్రేక్ఫాస్ట్ లో మరి
బ్రేక్ఫాస్ట్ రోటీ పాలు రోటీ
ఆహా పాలు రోటి తిన్నారా
అవునండి
మరి పాపకి ఇగ హాలిడేనా ఇగ మరి
ఆ త్రీ డేస్ అవుతుంది లీవ్లోనే ఉంది
అవునా ఆహా
తగినంకానే పంపిస్తా మళ్ళీ వాళ్ళ ఇది ఎట్లా అంటే ఒకరిది ఒకరికి వస్తది
అవును
చిన్న పిల్లలు కదా తొందరగా ఎటాక్ అవుతుంది ఇప్పుడు మా పిల్ల వల్ల వేరే పిల్లలకి రావద్దు కదా అందుకోసం మేమే పంపియం
మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా మేడంమ్
ఆ రాలేదండి
అస్తే కడతారా మరి
హా వస్తే కడతాం సెకండ్ లిస్ట్ ఇంకా రాలేదు సార్
అవునా మరి మీ దగ్గర ఉన్న కౌన్సిలర్ని పట్టుకోవాలి కదా అండి పట్టుకుంటే వస్తాయి అందరికి వస్తున్నాయి కదా ఇప్పుడు గవర్నమెంట్ స్పందించడం లేదా
కనిపించడమే లేదు ఓట్ల అప్పుడే బాగా పొదాల కనిపిచిండు ఇక్కడే ఉండేటోడు ఇప్పుడు ఓట్ల అయిపోయినాయి కదా ఇంట్లో కూడా ఉండట్లేదు
ఊహూ
అసలు దొరకడమే లేదు అయనే
అవును అంటే మీ వారికి ఎవరూ తెలిసిన వాళ్ళు లేరా
ఆ ఉన్నారు అతనే తెలుసు మాకు మా కాలనీయే కదా ఒకటే లైన్
ఆ హా హా
ఊ
అదే ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడై గవర్నమెంట్ ఉన్నంత వరకూ ఈడ ఇందిరమ్మ ఇళ్ల అనేది అస్తా ఉంటాయి వాళ్ళ చిన్నప్పుడు మోఫావా ఫయిదా వాటి తీసుకోవాలి మా ఏరియాలోగా బాగా బంది కూడా జోపిడిల్లు ఉన్నోళ్ళు ఇంద్రమ్మ ఇల్లులు కట్టుకున్నారు
ఉమ్ మా
ఎందుకంటే ఐదు లక్షల ఐదు ల క్షలు గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి ఒక రెండు మూడు లక్షలు మనం అరేంజ్ చేసుకుంటే ఒక ఎనిమి తొమ్మిది లక్షలల్లా మనం ఓకే అన్నట్టు పర్లేదు ఆ పెద్దగా ద ఇంటీరియర్ చేసుకోకుండా నార్మల్ గా డిజైన్ మత్ల సీలింగ్ లు వగైరా చెయ్యకుండా అయితే ఎనిమి తొమ్మిది లక్షల్ల మనం ఉండేటట్టు అయితే అయితయి నార్మల్ గా పుట్టి వగైరా చెయ్యకుండా అయితే ఇగ ఇగ హెవీగా కావాలంటే మీకు పదిహేను పద్దెనిమిది అయితయి అవునండి
ఇం తన ఇచ్చేది గచ్చుకే పోతాయి కింద అవి ఐదు లక్షల్ గవర్నమెంట్ ఇస్తది కదా అది కింద గచ్చుకే పోతాయి మొత్తం
ఏ లేదు అట్లేం ఎందుకు అండి అట్లా ఉండది ఐదు లక్షల కింద ఎందుకు పోతాయి అండి
ఆ ఇష్క రేతి అవి అన్నీ
లేదు పోదండి ఐదు లక్షలల్లా మీకు స్లాబ్ అయితది మొత్తం మాక్సిమం పని అయితది మీకు ఐదు లక్షలల్ల
అవునా
ఇప్పుడు కడుతున్నారు కదండీ మా ఏరియాల ఏం లేనోళ్ళు కట్టిల్లు మొత్తం జీరో ఉన్నోళ్ళు కడతాల్లు ఏందం టే మన దగ్గర ఒక ఫస్టే రెండు మూడు లక్షలు మనం తెచ్చుకోవాలి ఎందుకంటే బిల్లులు
రాలే కదా
మా సెకండ్ లిస్ట్ లో ట్రై చెయ్యాలి మేడం చాలా బాగు మీకు ఫ్యూచర్ లో మంచిగా ఇప్పుడు మా ఏరియాల ఇప్పుడు మా ఏర్ ఇప్పుడు మా ఏరియాలో అంటే ల్ ఫ్యూచర్ లా కట్ అసలు కట్టే ఆలోచన లేనోళ్ళు కూడా ఇందిరమ్మ ఇళ్ళల తోటే కట్టుకునోళ్లు
మౌనం
అవునండి మంచిగా కట్టుకున్నారు ఉంటాల్లు నే నిన్ననే మా ఏరియాల క ఇల్లు కూడా అమ్మిన్లు
నాకు ఇంకొకటి ఏంటి అంటే టెన్ ఇయర్స్ నుంచి లేని రాషన్ కార్డ్ అయ్యింది ఇప్పుడు టెన్ ఇయర్స్ నుంచి నాకు రాషన్ లేకుండే
అవునా ఆ నాది అట్లా ఏం లేదండి నాకీ పెళ్ళై టూ ఇయర్స్ అయితుంది ఇయరయ్యే చేసుకున్నా అయిపోయింది మా పాపది కూడా యాడ్ అయిపోయిది వన్ అండ్ హాఫ్ ఇయర్ పాప ఉంది పాపది కూడా యాడ్ అయిపోయింది నాది
మ్ కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మనకు గవర్నమెంట్ నుంచి
బెనిఫిట్ అంటే ఆహా బెనిఫిట్ అంటే కేసీఆర్ కూడా ఎక్కినప్పుడు ఇచ్చిడు మేడం ఎప్పుడైతే గౌ అదే మేడంమ్ టూ థౌండ్ ఫోర్టీన్ ల ఎప్పుడైతేవర్నమెంట్ ఫార్మ్ అయిందోటు థౌసండ్ ఫిఫ్న్ లో ఇచ్చిండు మళ్ళా దాని తర్వాత టెన్ ఇయర్ వరకు ఇయ్యలే
అదే కదా
సో ఇప్పుడు రేవంత్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఇచ్చిండుళ్ళ వచ్చే టెన్ ఇయర్స్ వరకు కూడా ఇయడు ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఇంకా ఓపెన్ ఉంది ఇప్పుడు అయ్యేటోళ్ళది అయితనే ఉంది మళ్ళా బంద్ చేసిండనుకో ఆ ఆ
నాది మా అత్తమ్మ దాంట్లో యాడుండే నేను వెళ్ళి మా అత్తమ్మ నుంచి డిలీట్ చేసి ఫోర్ మెంబర్స్ కి మళ్ళీ అప్లై చేస్తే నాకు టూ డేస్ లో రాషన్ కార్డ్ వచ్చింది
అవునండి అదే చెప్తున్నా కదా ఇప్పుడు ఓపెన్ ఉంది ఇప్పుడు అయితాయి మళ్ళా ఇప్పుడు క్లోజ్ అయింది అనుకో మళ్ళా పది పదిహేమిను సంవత్సరాలు బంద్ ఉంటది మళ్ళా
మ్ మళ్ళీ నాకు కరెంట్ కూడా ఫ్రీ లేకుండే నాకు వేరే రాషన్ కార్డ్ అయితే కరెంట్ ది కూడా అయిపోయింది జీరో వచ్చింది నిన్ననే వచ్చింది బిల్
మరి ఇంకేమి కరెంట్ అయింది రాన్ అంది ఇప్పుడు మీరు టార్గెట్గా మీరు డబుల్ బెడ్రుకే పెట్టుకోండి మరి
మ్ మొత్తానికే ప్లేస్ లేదని పెట్టాలి ఇది ఎందుకంటే మాది కాదు ఇది ఓన్ ఇది మేం త్రీ మెంబర్స్ లో ఉంది కదా
మొత్తానికి లేదంటే ఇప్పుడు కష్టం అండి ఈ గవర్నమెంట్ ఉన్న జగాలలో ఇస్తుంది
అవును
అవును ఉన్న ప్లేస్ కి అయితే ఇస్తుంది ఇప్పుడు గవర్నమెంట్ మొత్తానికి లేని వాళ్ళ కోసం అయితే ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ అపార్ట్మెంట్లు కట్టించింది ఆ అపార్ట్మెంట్ లో కూడా మొన్ననే ఇచ్చేసే లేవల్కి వచ్చినయ్ అళ్ళ అవికూడా ఫుల్ అయిపోయింది ఇప్పుడు జగ లేని వాళ్ళ కోసం అయితే వేరే స్కీమ్లు ఏవీ లేవు ఇప్పుడు జగ ఉన్న వాళ్లకైతే మి ఇగ దాంట్ల అంతే ఇద్దరు ముగ్గురికి ఇస్తా ఉన్నారా ఏంది మీ ఇంట్ల
త్రీ మెంబర్స్ బ్రదర్స్ వీళ్ళు మా హస్బెండ్ వాళ్ళు
ఆహా అంటే త్రి త్రీ మెంబర్స్ అంటే త్రీ మెంబర్స్ ది
మ్ ఇప్పుడు ఇది త్రీ మెంబర్స్ ది మా ఆయనది కాదు
త్రీ మెంబర్స్ కి పంచుకుంటే మీరు కట్టే అంత ఎల్లదా మేడం అది
అంటే
అంటే ఇప్పుడు త్రీ మెంబర్స్ జగ అంటున్నారు కదా అయితే త్రీ మెంబర్స్ కి జగ పంచుకున్న తర్వాత త్రీ పార్ట్స్ చేస్తే మీ కట్టుకున్న ప్లేస్ ఎలా దాన్ట్ల
అంత ఎక్కువ కూడా లేదు కొంచెమే ఉంది ప్లేస్
కొంచమే ఉందా మేడం అవునా
ఎవరో ఒకరే ఉండ ఉండగలుగుతారు
అంటే ఎవరో ఒకరే కట్టుకోవచ్చు మరి
త్రి మెంబర్స్ ఉన్నారు త్రీ మెంబర్స్ లా ఎవరో
త్రీ మెంబర్స్ లా మిగతా ఇద్దరు మీ ఆయన కాకుండా మిగతా ఇద్దరు వాళ్ళు కావాలంటున్నార జగా ఎట్ల మరి
అవును కావాలంటున్నారు కదా
ఇద్దరు కూడా మరి అట్లా చేయండి మీరు ఎవరికైతే కావాలంటున్నారో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మీరు మరి చూసుకోండి వేరే దగ్గర
అదే ఇప్పుడు ఏమైతదో
ఇది బెస్ట్ కదా ఇప్పుడు మీరైతే ఇయ్యలేరు మళ్ళా ఇప్పుడు మీరు వేరే ఇద్దరికి ఇయాలంటే మీ దగ్గర కూడా ఉండాలి కదా మనిషికి రెండు రెండులక్షలు అన్నా కూడా అంతా మీ దగ్గర దగ్గర ఉండదు మల్ల అదే మీరు ఎవరి దగ్గర అన్న తీసు కొని అప్పుడు మీరు ఏదన్నా చేసుకోవచ్చు మళ్ళీ
అవును సార్
ఆ ఒక త్రీ ఫోర్ లాక్స్ వరకు తీసుకుంటే
వాళ్ళ దగ్గర
ఆ మరి డిమాండే మీది ఏది మంచి డిమాండ్ ఏరియా కదా
మేము అనుకుంటున్నాం వాళ్ళతో మాట్లాడి మొత్తానికి మాకే కావాలి అని మేము అనుకుంటున్నాం
ఆ అట్లా చేస్తే ఓకే అండి మళ్ళ వాళ్ళు డబ్బులు అడుగుతే మీరు తేయలేరు కదా అట్లా అంటున్నాను నేను
ఉమ్ వాళ్ళు పెద్ద మనసు చేసి
ఆ పెద్ద మనసు చేసుకొని ఇప్పుడు మీ ఆయన పెద్దవారా చిన్నవార ఆ మరి మీ వాళ్ళు ఇద్దరు ఆ ఆళ్ళిద్దరు కూడా పెద్దమనిషి చేసి అరే మా తమ్మునికి ఓకే అంటే మంచిది ఇప్పుడు లేదు మాకు డబ్బు మాకు డబ్బ జమీన్ ప్రాపర్టీ అన్నా కావాలె పైసలన్నా కావాలంటే ఇప్పుడు పైసలు ఇవ్వలేరుగా మీరు
ఉమ్
మరి అది మంచిగా కూకోని మంచిగా ప్రేమలతోటి ఆ లేకుంటే మంచిగా పెద్దది కట్టుకొని కింద మీద అందరు కట్టు కోవచ్చు మరి అట్లా కూడా ఉన్నది ఆప్షన్ ఎవలది యాళ్ళు అంటే ఎవళ్ళు అంటే పైసలు కలుపుకొని కింద మీద కట్టుకుంటే అయిపోయింది మూడు ఫ్లోర్లు
జాయింట్ ఫ్యామిలీ లాగా ఉండ ఉండవచ్చు
ఆ ఏవళ్ళది వాళ్ళు కి కిచెన్ ఉంటది అన్ని ఉంటాయి ఒకటే బిల్డింగ్ మీద అట్లా కూడా ఒక ప్లాన్ ఉంటది
ఓకే సార్
ఓకే సార్ ఓకే మేడం మీతో మాట్లాడినందుకు చాలా చాలా ధన్యవాదములు ఓకే ధన్యవాదాలు
ధన్యవాదం